హలో
హలో
చాలరోజులతరువాత కాల్ చేసినవ్
మాములుగా బాగున్నవ
బావున్నావా బావున్నారా అక్క
ఆ బాగానే ఉన్నాం రా ఏం లేదు ఈ మధ్యలో కొంచెం బిజీ బిజీ ఉంటున్నా అటిటు వెళ్లేది ఉండే
మలో ఫెస్టివల్ ఉండే నటగా మీ ఊళ్ళో అయిపోయిందా
ఎంట్రా
మోన్న ఏదో పండుగ చేసుకున్నా అని చెప్పిరు ఊర్లో
ఆ అయిపోయింది ఆరోజు అసలు రమ్మంటే నువ్వు రాలెదు అసల ఎంత ఎంజాయ్ చేసినాం తెలుసా ఫెస్టివల్లో
అవునా కానీ ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అక్క నేను కూడా వద్దాం అనుకున్నాను
నిజంగా అసలు మేమైతే అసలు అందరిక అందరం మస్త్ ఎంజాయ్ చేసినాం పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అసలుకి ఏజ్ డిఫరెన్స్ లేకుండా మస్త్ ఎంజయ్ చేసినాం
అవునా అందరు వచ్చార చాలా మంది వచ్చరా
చాలా మంది వచ్చిరు ఇంకా పాటలు పెట్టుకున్నాం డ్యాన్సు వేసినాం
నేను మిస్ అయిపోయిన వచ్చుంటే బాగుండేది
రోడ్ పైన సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ లెసినాం అందరం హా నువ్వు పోయిన రాజు మీస్ అమ్మ వాళ్ళు గుడా వేసినారు అందరు వేసిరు
ఆ రోజే పర్మిషన్ ఇవ్వలేదక్కమాకు ఆరోజే వద్దామా అనుకున్నా వెస్ట్ ఐపోయింది
ఈస ఎప్పుడుంతే ఎవరో రు మిస్ అయితనే ఉంటరు మన ఫంక్షన్స్లలో
ఏం చేస్తాం చెప్ పక్క అందరు చదుకునే అందరు హస్టల్
ఒక ఒకరు చదువుకుంటే ఒకలాం కాలీ ఉండం ఒకరు చదువుకుంటా ఒకరు నువ్వు చదువుకున్నావు ఉంటే నేను ఏదైనా జాబ్ పర్పస్ లోన లేకపోతే ఇంకేదో రీజన్ లో హెల్త్ రీజన్ లో నేను ఇంటి దగ్గర ఉంటా నేను డ్యూటీకి అటు ఇటు నువ్వు చదువు హాస్టల్స్ ఉండి వాళ్ళు పర్మిషన్ ఇయర్ లైఫ్ లాంగ్ ఒకరి కిందనే మనం బతకాలే గావ
మనం ఎప్పుడంతా మన కింద ఒకరు బతకాలంటే ఏ పట్ బిజినెస్ స్టార్ట్ చేయడమో ఏ పాట అప్పటికప్పుడు గొప్పోళ్ళం అయిపోతే తప్ప అట్లాంటి స
చిన్న పని చిన్నప్పుడేమో స్కూల్ సార్ వాళ్లు పంపియ్యరు అని పెద్దగైన తర్వాత ఏంటన్న ఫ్రెండ్స్ తో ట్రిప్పుకు పోతే పేరెంట్స్ పంపియరు
ఆ కొంచెం జాబ్ అలా పంపిస్తే జాబ్ పోయినాకైనా చూదామంటే మేనేజర్ పంపియ్యడు
తర్వాత మ్యారేజ్ మ్యారేజ్ అయితే హస్బెండ్ పంపియడు అత్త మామ తర్వాత పిల్లలు పుడితే పిల్లలు ఉన్నారని పిల్లల్ని వదిలేసి పోలేమంటాం పిల్లలు పెద్దగా అయితే వాళ్ళ స్కూల్స్ అని పోలేమంటాం ఏదో ఒక రీజన్ తోటి ఈ ఆడవాళ్ళకి ఇంకా మనకి ఉన్నది
ఎంజాయ్ చేసే రోజు ఎప్పుడు రావాలండి ఎప్పటికే వాళ్ల పర్మిషన్ తీసుకుంట ఉంటే
ఎంజాయ్ చేస్తామో ఇంకా మనకే మన అయినా కొంచెం నాకు పెళ్ళ అయినా బెటరే లే
కానీ అందరికీ అట్లనే ఉంటదా అక్క ఎవరు కొందరు మంచోళ్ళు కొందరు చెడ్డోళ్ళు ఉంటారు
అయినా ఇప్పుడు కొత్తగా పెళ్లి కా ఇప్పుడు కొత్తగా పెళ్లి కాబట్టి అట్లనే ఉంటదిరా కొన్ని రోజులు అయినాక తెలుస్తుంది ఈ పిల్లలో ఎవరో పుట్టిన తర్వాత ఆయన కూడా అటు పోవద్దు ఇటు పోవద్దని అంటంటే అప్పుడు నేను కూడా ఎడ్చుకుంటే కూర్చోవాలి
పిల్లలు పుట్టినంక పిల్లలు చూసుకోవడం అయితది గా అక్క ఎత్తుకో పంపలేదా ఫ్రెండ్స్ అనేది అమ్మాయిలకు కట్ అయిపోతారు కాలేజ్ తర్వాత జాబ్ తర్వాత
అట్లనే ఉంటది ఏం చేస్తున్నావ్ మరి
ఏం లే అక్క తిన్న వచ్చిన ఇప్పుడే ఫ్రైడ్ రైస్
అవును నేను ఇందకని బట్టలు మార్ ఆఫ్టర్నూన్ నుండి బట్టలు వాషింగ్ మెషిన్ల వేద్దామనుకుంటున్న కానీ ఎందుకు నాకు మార్నింగ్ తొందర లేచేసరికి ఫోర్ ఫైవ్ ఫోర్ త్రీకి అట్లా మేలుకొచ్చింది ఇగ నాకు ఎందుకో మళ్ళీ నిద్ర పడ్డలేదు అట్లనే మెలికతోటే ఉన్నా ద్యానం మస్తు నిద్రొచ్చింది గా తొందర లేస్ సరికి
అంత ఎర్లీ మార్నింగ్ లేేసే వాటి ఇయ్యో నేనై తే అంతెర్లీ మార్నింగ్ లేస్తేపాటి తొమ్మిది గంటలకి ఎనిమిది గన్ ట్లాగే పడుకునేదాన్ని మళ్ళీ తినేసి
క నాకు అట్లా లేదు ఇగ పని చెయ్యాలి అన్న డ్యూటీకి పోతాడు కాబట్టి ఏదో ఒక వర్క్ చేసి టిఫిన్ జేయాలి పెట్టాలి ఆయన పోయిన తర్వాత రెస్ట్ చేసుకుందామని కష్టపడుకున్నాం ఇక బాగా నిద్ర పట్టేసింది ఏ మర్చిపోయినా లేేసేసరికి ఫోర్ ఫైవ్ అట్లా అయిపోయింది ఇక వాషింగ్ మెషిన్ తిప్ ఇప్పుడే బట్టలేద్దామని అనుకుంటున్నా
ఇప్పుడాక్క ఇంత నైటు మరి బట్టలు ఆరుతయ
అదే ఆలోచిస్తున్నా ఎండాకాలంగా నేను మళ్ళా రేపు లేసే లోపే ఆరిపోతాయి గాని ఆలోచిస్తున్నా ఇప్పుడేనా రేపు మార్నింగ్ స్నానాలు చేసిన తర్వాత వేస్తే ఒక పని అయిపోతది గదా. ఇది కూడా వేసినట్ అయిపోద్ది అని ఆలోచిస్తున్నా
ఇన్నిసార్లేసినా ఈ సార్ ఎందుకు కలిపేసినావ్ ఒకొంచెం సేవ్ అయినట్టుంటుంది కదా
అందుకే ఆలోచిస్తున్నా మరి వేయాలా వద్దా అని చెప్పేసి
ఏమొద్దులేక్క ఇప్పుడు కిందఅయిన వెదురు కూడా చాలా చల్లగా అనిపిస్తుందిలే
మార్నింగే వేస్తా ఇగ వంటన్నా ట్రై స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఏం కర్రీయొవొండాలొ అని అయినా మార్ని ఆఫ్టర్నూన్ చేసిన దొండకాయ ఫ్రై చేసినా కానీ అదే ఉండే, అదే అన్న తింటా అంటే అదే ఉంచు సరేలే ఏదో అది అనంటే ఏదన్నా చేస్తా
బానే అయితే కానీ ఒకే కర్రీ అన్నిసార్లు తినబుద్ది కాదు కదా నైట్ టైమ్ కి వచ్చేసరికి,
అదే వచ్చింది ఇంకా ఎండాకాలం ఇంకొంచెం అంటే చల్లగ అనిపి అంటే చల్లగా అయినా తింటాంలేగాని. కొంచెం చెమట పట్టినట్టు అట్ల ఏదన్న అనిపించ్చింది అనుకో పోయిగా తినాలనిపియదు అది మంచిగున్నా కూడా పాడైపోయినట్టు అనిపిస్తది ఎందుకో,
మీరు ఎండాకాలం కాబట్టి చూడ్డానికి కొంచెం కొంచెం ఆయిల్ అట్లా పైన వాటర్ కనిపించిందంటే కతం ఇష్టమే పోతుంది దాని మీద ఎంత మంచిగూరైనా.
ఎండాకాలం కాబట్టి అసలు ఎక్స్ట్రా రైస్ వండిన ఇగి అది కొంచెం చెమటొచ్చిన తిననంతే దాన్ని వేప్ కనీసం సర్లే పొద్దుడుకి నైట్ అన్నం కొద్ది ఇప్పుడు ఎవరన్నా తినలేదు అనుకో అది మిగిలిపోతే పొద్దడికి ప్చ్ ఇన్ని రోజులు వర్షాకాలం శీతాకాలం కాబట్టి, రైస్ బానే ఉంటుండే పొద్దున టొమోటో రైసో పులిహోరో జీరా రైస్ ఏదన్నా ఒకటి జేస్ కుంటుంటిం గాని ఇప్పుడు అట్లా పాసిబుల్ అవ్వదు డెఫ్ టేకర్స్ సంగా మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తూనే ఉండాలి
ఖచ్చితంగా కా అంతే ముందు సరిపడే ఓండుకోలే పొద్దున్న కల్లా అస్సలు బావుండట్లేదు అన్నం నైట్ ఎంత మంచిగున్నా కూడా నైట్ రెండు గంటలుకు వండినా కూడా తెల్లవారు నాలుగు గంటల్లోపు ఖరాబే ఐతుందన్
పోగొడుతున్నాయా
అవునక్కా అసలు కొద్దిసేపు బైటికి పోయినాను తల తిరిగిపోయినట్టు అనిపిచ్చింది బాగా తలకాయ్ నొచ్చిందట
బయటికి వెళ్ళేటట్టే లేదు అసలు బయటికి వెళ్ళాలంటే ఇక అక్కడనే పడిపోతామని భయమేస్తుంది
అవును అక్క అసలు ఇంత ఎండ గిందగానం ఈ ఇది జస్ట్ మార్చే మార్చల ఇంత ఉంటే ఏప్రిల్ మే వచ్చే లోపు ఇంకెంత ఉండిద్దో
ఇంకా తెలుసా లాస్ట్ ఇయర్ టైం కు నాకు మ్యారేజ్ అవ్వనే అవ్వలేదు నేను జాబ్ కి వెళ్తూ ఉండే జాబ్ వెళ్తున్నప్ ఇప్పుడు బస్ లో పోతం కొంచెం రష్ ఎక్కువైందంటే నాకు బ్రీతింగ్ ఆడదు
అవును అక్క
ఇగ అసలు రోజు ఒక ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతుండే మళ్ళా మా ఫ్రెండ్స్ మళ్ళా కోసేపు తీసుకుపోయి ఒక్కొక్కసారి ఆఫీస్ కు పో పోకపోతుండే మధ్యలో కింద పడిపోవమనే మళ్ళా రిటర్న్ వెళ్ళిపోయదు మా ఫ్రెండ్ అక్కడ హాస్టల్ లో డ్రాప్ చేసి మళ్ళా తన హస్ ఆఫీస్ క వెళ్ళిపోతుండే
అవునా అట్లా చుయించుకున్నావ అక్క తర్వాత మరి ఎందుకట్లా అయిందో
చూపించుకున్నా ఇగ ఎండాకాలం కదా డిహైడ్రేషన్ తీన్న కొంచెం మళ్ళీ కొంచెం బీపి డౌన్ ఉందని అన్నారు అప్పుడు
అవునా అసలు ఎండాకాలంలో స్ట్రాంగ్ తినాలి అక్క తినకపోతే అయినట్టే ఒక్క పూట తినకపోయినా రెండో పూట కట్టకూడదు
మళ్ళా అదేందొ గనే డిఫరెంట్ టిఫిన్ తనిపోయిన రోజుమో కలదిరిగి పడిపోయేదాన్ని టిఫిన్ తినకుంటడా వెళ్లిన రోజేమో స్ట్రాంగ్ ఉండేదాన్ని
ఏమో కొందరుకుంటే అది అట్లా కానీ నాకట్లా ఉండపో ఒకపూట లేకపోతే నేను చచ్చిపోతారు రెండ పు
అసలు ఎందుకు మమే అలాగే మా ఫ్రెండ్స్ అందరు నవ్వే ఇగ ఆఫీస్ లోనే అయితే అందరు నన్ను ఒక పేషెంట్ని చూసినట్టే చూసేది
అన్నిసార్లు కింద పడిపోతున్నవ్ కదా అందుకు అనుకునేది పాపం
ఇప్పుడు మధ్యలో కింద మధ్య కింద పడుపోతావ్ మా ఫ్రెండ్ కాల్ చేస్తే సారు ఇట్లా ఇమె పడిపోయింది మా ఫ్రెండ్ పడిపోయింది అని మా ఫ్రెండ్ మా సారి కాల్ చేసి చెప్తుదా ఈ అమ్మాయికి ఎప్పుడు ఇంతేనా అని నవ్వుకునేది వాళ్ళంతా
ఆ గన్ని సార్లు అయినా ఎండలకాలం ల అందరికీ కొందరు నీకు అనీమియా ఉందా అక్క
ఏం లేదు కానీ మా మేడం వాల్లు అనేది అప్పుడు కాని
ఏమో నాకు నువ్వు చెప్తున్నావు కదా కళ్ళు తిరిగి పడిపోతు ఎండలకు అయినా కూడా కొంతమంది ఉంటుదంట అనిమయ పేషెంట్స్ మాత్రం వాళ్ళు ఊక పడిపోతారంట వాళ్ళకేమ్ తినాలన్ పిస్ దంట
అవును కావచ్చు మరి మేబో ఒకసారి నేన్ మా ఒకసారి హాస్పిటల్ పోయి చెక్ జెపిచుకోవాలి
చెక్ చేయించుకోక్క ఎందుకైనా మంచిది ఒకవేళ అద్ అయితే ట్రీట్మెంట్ ఇప్పటి నుంచి తీసుకుంటా మంచిది కదా ఒక్ మా అమ్మ క్లాస్ లో ఒక అమ్మాయి కి అట్నే అయింది
అవున నాకు ఈ మధ్యలో కూడా ఎందుకు మార్నింగ్ లే లేవగానే అసలు ఎవరికైనా అంత లేవుగానే అనిపిస్త అల్లా లేవగానే కిచెన్ నుంచి కొంచెం ఆ ఎండొస్తది కదా ఆ ఎండకే నాకు అంత కళ్ళలు తరిగినట్టు అనిపిస్తుంది బాగా వాంటింగ్ వచ్చినట్టు అయితుంది
అవునా వామ్మో చూయించుకో అక్క ఎందుకైనా మంచిది ఇటనే ఒక అమ్మాయి చూయించుకోపోతే మొత్తం ఆమె బ్లెండ్ అంతా పైకి పడిపోయి మొత్తం ఘోరమయింది ఆమె పరిస్థితి
వామ్మో అసల్ డేం డెంజర్ ఉందిగదరా నిజంగనే మర్ ఎందుకైనా మంచిది చూపించుకోలే
హ్మ్ అసలే ఎండాకాలం తర్వాత తర్వాత ఎక్కడైనా పడిపోయినా కూడా కష్టం
నువ్వు చెప్పినంగ నాక్ భయ వే తరై టూ త్రీ డేస్ అలా అన్నాకు చెప్పి
చూయించుకో అక్క భయపడక్ లే గాని చూయించుకో ఫుడ్ మంచిగా తీసుకో ఆ ఎండకు ఇట్ల ఎందుకు అవుతుందని ఒకసారి చూయించుకున్నావ్ అనుకో నెక్స్ సెమించు వాటికి తీసుకోవచ్చు కదా తిని
అట్లుంది ఫుడ్ అంతా కల్తీ ఏ ఏ ఏ ఎన్ని తీసుకున్న ఏదో ఒకటి అయితేనే ఉంది ఇప్పుడు ఒక్క రోగం కని పోతే ఇంకో రోగం చెప్తుారు డాక్టర్ వాళ్ళు
కానీ ఏదో ఒకటి తీసుకోవాలి కద అక్క ఇట్లా మొత్తానిక్ తినక్ పోతే మొత్తానికే ఇం ఎదో అయితది కద
తీసుకోవాలా నేను కూడా అసలు రో ఏదో ఒకటి పడ్ ఇద్దాం అనుకుంట కానీ ఏదో ఒక రీజన్ తోట్ నేను దాన్ని స్కిప్ చేస్తూనే ఉంటా
నేను కూడా డైట్ మెయింటేన్ చేద్దాం అనుకుంటున అక్క కానీ అస్సలు సే అంతే కాదు నేను చేసే డైట్
అద్ ఎదో రీల్ ఫుడ్ అంటే ఇష్టం ఏదన్నా ట్యాలెంట్ టున్న నంటే అది లేదు
ఆ హ ఇట్లాంటి వన్ని నాలుగు లక్షణాలే అక్క క అసల్ ఆటోమేటి పుట్ చూడంగనే
ట్యా నిజంగా ఇంగ ఆ ఫుడుని చూస్తే అట్లా డైట్ ఎట్లా చే డైట్ చేసేవాళ్ళు అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో ఏమో కానీ ఆ ఫుడ్ చూసి ఎట్లా ఆగుతున్నారో ఏమో
కదక్క నా కూడా అది అనిపిచిది కంటి ముందు కడుపు నిం ఫుడ్డున్ నంక వాళ్ళు ఎట్లో
ఫుడ్ చూసిన తర్వాత నాకు అసలు ఎప్పుడు అసలు క్రేవింగ్స్ ఆగానే ఆగవ్ అస్ అయినా డైట్ నా పర్సనాలిటీకి డైట్ మెయింటెనింగ్స్ అవ్ శ్రమే లేదులే
ఆ